హలో
ఆ విన్పిస్తుందానె
ఆ విన్పిస్తుందే నీక్ విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది ఇప్పుడు ఒచ్చింది ఇంతముందు నుండి ఒస్తలేదు ఇప్పుడూ నీకు అక్కడ ఎన్నిమా ఎన్ని పడ్డయ్ నాలుగా ఐదా
అవి దీంతోటి రొండు కాల్స్ ఆల్రెడి కట్ ఐనయ్ ఇప్పుడు దీంతొ ఇది ఎంత ఫిఫ్త్ దీ
ఆ ఫిఫ్త్ ది ఏం కాద్లె ఇదొక్కటైతే అయిపోతది
ఆ ఇది ఫిఫ్త్ది కాకపోతే అదేంది టూ కాల్స్ పది సెకండ్స్ ఐనయ్ టు కాల్స్ ఏమో జీరొ సెకండ్స్ అని చూపెడ్తాంది
ఊ ఉ పది సెకన్లు గాదు పది నిమిషాలు
ఆ పది నిమిషాలు నీది
నాది పది నిమ్షాలు రొండు కాల్స్ పద్ నిమ్షాలని ఒచ్చినయ్ మిగిల్నయ్ అన్ని జీరో అని ఒచ్చినయ్ నాయ్ చాల మంది దద్దిలు
మరి ఉగాదికి పొ ఆ ఉగాదికి వోతవా అమ్మనిధీస్కొత్
హ్మ్
ఉగాదికి పోతవా అమ్మన్ రమ్మంటవా మీ అమ్మని
జాని పో అది ఏసి టది నాగనవడది మళ్ళ చార్జర్ ఇయ్యి వచ్చి ఇంకేడికి వొనే నేను
మ్ హ్మ్
నువెళ్తవా
లేయమ్మా మామయ్య హెల్త్ బాలే గదా పోతనో పోనో డౌటే
ఏమన్నడు మీ మామయ్యను మరి హాస్పిటల్లా
మళ్ళీ రమ్మన్నారు బుధవారం రోజు
తీసుకవోతరు మీ మామయ్యోలా డబ్బులేనా మీయా
అంటే పస్ట్లా మాయి ఒడిసినాయి ఇప్పుడైతే వాళ్ళయే
వాళ్ళకెవరిచ్చుల్లు మరీ
ఇగా వాళ్ళకెవర్ వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ చుట్టాలు వీళ్ళ సుట్టాలు ఒకటే గాని అప్పులెక్క దెచ్చుకున్నారు
ఉహుహు
మ్ ఇగా మాయనాయనా గాని ఊకెక్ పేంచర్లు జెత్తడు
వాళ్ళకట్ల ఉండదు కొడుక్కు బెట్టాలనే ఉంటది
ఏ లేదు ఈ మా అత్తమ్మ మామయలకు అట్లేమి ఉండది గాని ఈయన గురించే మేం నెలకు చిట్టిలే కట్టాలి ఏడువేలఐదు వందలుగా చేలా చిల్లర్ చిల్లర రీఛార్జలే పదివేలైతాయ్ నెలకే
మీ ఆయనే అందరికి రీఛార్జ్లు జేత్తడా
ఆ టీవీకి నా ఫోనుకు ఆయన ఫోనుకు మా అత్తమ్మ వాళ్ళ ఫోన్ కు
హుమ్
పదివేలిగా పిల్లలున్నరు పిల్లలకు మాకు ఇంట్లకు ఖర్చు ఓ పదివేలు ఇప్పుడు నేనేమన్న పంజేసుకున్నా మన్న గాని ఇది పల్లెటూరు ఇక్కడేం పనులుదొరుకయ్
ఆ ఎవుసాయం పని గూడా దొరకుతదో దొరకదో
ఆ ఈ వ్యవసాయం పని మనం చదువుకున్నోళ్ళం ఎప్పుడు ఓలే మా ఊళ్ళున్నోళ్లు గో అంటే ఫంక్షనల్ల పనికివోతారు బోల్లుదోమ ఎరైనా ఇట్లా ఏజ్డ్ వాళ్ళు ఓరు కొంచెం అత్తమ్మ వాళ్ళ వంత వయసున్నోళ్ళు ఓతారు
ఉమ్మ్
ఇంత చిన్న పిల్లల తల్లులని ఎవరు పిలవరు మ్మ్
అయినా మీ ఆయన దూలోడు లే నిన్ను అట్లా వెళ్ళమనడు
దూలోడంటే ఇపుడు ఫ్యూచర్లా ఆ చేసిందిగని ఇప్పుడు పిల్లలు ఫ్యూచర్ లో పెరిగినంక ఆళ్ల ఫీజులు అన్నీ రేట్లు వెరిగినంక అప్పుడు తెలువదా ఇప్పుడు ఆల్రెడీ పాప ఫీజు కట్టాలని అడుగుతాళ్లు
మ్మ్ తొల్తారు ఇద్దరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు
ఇప్పుడు నర్సరీ గదాని యూనిఫామ్ గిట్ల ఏం తీసుకోలే నెక్స్ట్ చియా దీసుకోవాలి ఫీజు గాక యూనిఫామ్ వేరే మళ్ళ ఫీజు గాక బుక్స్ గూడా వేరే
అదే ప్రైవేట్ మనం చదివినట్టు గవర్నమెంట్ అట్లావుండవ్ మనకి
మనప్పుడే మంచిగుంది మామ్ ఆ ఇపుడ్ టెన్త్ కయితే లక్ష గావలే
మనోళ్లు చదువుకోలేదు గాట్ టీ మనేబడి బడితే ఆ బల్లెసిళ్ళు మనం చదువుకున్నం గాబట్టి మన పిల్లల్ని గవర్నమెంట్లా ఏయాలంటే మనక్ దరియద్ అంటే ఎయ్యొచ్చు ఒక ఫిఫ్త్ వరకు ప్రైవేట్ లో చదువు పిచ్చి తర్వాత కీ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ల్లో ఎయచ్చు ఆడ బానే ఉంటది స్టడీ హలో గుడ్ మార్నింగ్ సార్ కాల్ చేస్తున్నాం ఒకే సార్ అదే ఇంట్రెస్ట్ పే చెస్సెస్ నేను అదే అనుకుంటన్న బాగుతూ
అట్ల అయితేనే మన ఆ మన్లాంటి ఒళ్లకు కొంచెం వీలు పడతాయి లేదు మొత్తం ప్రైవేట్ చదిపియాలంటే మన తోటి కాదు మొత్తం అప్పుల పాలయితాం
లైన్లో
అన్ని అమ్ముకోవాల్సి అస్తది ఇగ
నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు మా బబును ఫోర్త్ వరకు ఫిఫ్త్ వరకు ప్రైవేట్ లో చదివిపిచ్చి ప్రవచీ నా ఉదయానన్నా గురుకుల్ ఎగ్జామ్స్కి కోచింగ్కీ పంపించి అళ్ళ సీట్ ఓచేటట్టు చేపిత్త
ఏ సోషల్ వెల్ఫేర్ హస్టల్ ఎ బెస్ట్ గా కస్తూర్ బా అట్లాంటి లెయ్యద్దు
సోషల్ వెల్ఫేరే ఇగ ఎస్తా
ఆ ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ పెద్ద బిడ్డ కస్తూర్ బల ఎసిలామని అదేం బాలేేదంతా ఫెసిలిటీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఆ మార్నింగ్ ఎక్ససైజ్ ఉండేది
ఏ అంత పట్టించుకోరూ అళ్లు
ఆ స్పోర్ట్స్ లేవు ఇప్పుడు ఎక్సర్సైజ్ అవ్ ఉంటే స్పోర్ట్స్ ఆడిపిస్తారు మండల్ లెవల్ లా డిస్ట్రిక్ట్ లవల్ లా
స్పోర్ట్స్కోట లో కూడా జాబ్ స్ ఒత్తయ్ మంచిగా
ఆ మన ఫ్రెండ్ ప్రియాంక ఏమంది నేను స్పోర్ట్స్లల్లో పోతా స్పోర్ట్స్లలో పోతా అన్నది ఏం చేత్తన్నో ఏమో
నేన అదే అనుకుంటాను మా బాబుని ఇప్పుడు ఆ కనీసం ఫోర్త్ వరకు ప్రైవేట్లో చదివిపిచ్చి తర్వాతకి ఫి-ఫిఫ్త్ క్లాస్ కి నవోదయ ఎంట్రెన్స్ ఉంటది గురుకుల ఎంట్రెన్స్ ఉంటాయి మన గురుకుల మార్బల్స్ ఉంటాయి కదా మార్బల్ హాస్టల్సు మాడికొండ కరీంనగర్ పెద్ద పెద్దయి ఇట్లాంటి వాట్లలో మంచిగా చెప్తారు కదా ఇంకా థర్టీ సిక్స్ సెవెన్ ఫోర్సెవేంటీ రూపీస్ ఇట్లాంటి దాంట్లో వేస్తే టెన్త్ వరకు వాళ్ళు చదువుకుంటారు మంచిగా టెన్త్ అయిపోయినాంక ఇగ మల్ మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తానంటే దానికి అనిల్ రాసుకున్న ఉమ్ బాబు పెద్దొడికి చేసినవా బాబుకా ఎక్కడ ఇంకా ట్వల్వ్ ఇయర్స్ కాలేదు
సెకండ్ బర్త్త్ర డే అయిందా
కాలేదు ఏప్రిల్ ఓస్తే అయితది
ఆ అంటే ఇగా త్రీ ఇయర్స్ టూ రన్నింగ్ అంటారా ఎట్లా అర్ధమయితలే నాకు మా బాబుది సెకండ్ బర్త్డే అయిపోయింది మొన్నెప్పుడు నవంబర్ లో అయిపోయింది డిసెంబర్ లా
ఇప్పుడు మా బాబుది ఏప్రిల్ ట్వంటీ నైన్ ఓస్తే ఏ టూలో సెకండ్ బర్త్డే చేస్తావ్
అదే సెకెండ్ బర్త్డే ఎస్తే టూ ఇయర్స్ అంటార త్రీ ఇయర్స్ అం కదా
టూ రన్నింగ్ అంటరు టూ కంప్లీటెడ్ త్రీ రన్నింగ్ ఎమో ఏం అర్థమైతలేదు టూ రన్నింగ్ కావచ్చు
నాకు అదే కన్ఫ్యూజ్ అయితాన్నా మరి ఇప్పుడు మా సెకండ్ బర్త్ డే అయిపోయింది ఇప్పుడు రెండు నడుత్తాన్నయ్ అంటరా మూడు నడుత్తాన్నయ్ అంటరా ఎట్ల లెక్కవెట్టుడో అర్థమైతలేదు నిన్న మ్మీ మీ అత్తమ్మ వాళ్ళు ఎన్ని సంవత్సరాలంటాళ్ళు మీ బాబుకు
ఎన్ని సంవత్సరాలో ఏమో వాళ్ళు ఏమంటలేరు వాళ్ళకే అర్థమైతలేదు వాల్ నన్నే అడుగుతరు
ఉహు బాబుకు త్రీ ఇయర్స్ అయితే మెల్లగా అంగన్వాడికి తీస్కవోత ఇగ ఇంట్ల ఉండి ఉండి ఉండీ పిచ్చిలేత్తాంది
మ్ ఈ అంగన్వాడి జాబ్స్ అన్నర్ అయ్యేటువోనయో ఏమో జాడపత్త లేదు
ఆ కాదు ఇగొ నర్సరీలా ఒక్క పాపకి ఫీజు పదిహేను వేల్ వేల దాక తీస్కుంటాల్లు కానీ టీచర్స్ కి ఆరు ఏడు వేలే ఇత్తరట
అందరు టీచర్లలకు ఇయ్యోద్దా ఒక్కో టీచర్కే కాదుగా
నర్సరీకి ఎంత మంది ఓన్లీ ఆ నర్సరీ క్లాస్ కు ఒక్క టీచర్నే లేకపోతే ఇ ఇద్దరు టీచర్లనే తీసుకుంటరు నర్సరీలో సబ్జెక్ట్స్ ఉండయ్ కదా ఓన్లీ ఏబిసీ లు వన్ టు త్రీ లు రైమ్స్
ఉమ్
మ్
అయన అట్ల కూడా చెప్పుకోచ్చు మనం ఫి అల్లపోయి చెప్నవంకో స్కూళ్ల టీచర్ల లెక్క అ ఎట్లాగో ఇంటర్ డిగ్రీ ఉందిగా చెప్తే మనకు ఒక ఐదు వేలు వచ్చిన పిల్లల ఫీజులు పోతయ్ గ చాలవా
ఆ గదే ఇప్పుడు ఆయింత ఐదు వేలు కూడా లేవు కదా ఏదో ఒక పని చూసుకోవాలె అని ఆలో తీస్తాను నేను
హుమ్ అంతే పిల్లగాళ్ళ ఫీజులు అయిపోతయ్ మంచిగా అందులోనే
గదే ఆయన బాగా సఫర్ అయి ఇప్పుడు టైం కు డబ్బులు దొరకలే అనుకో ఏంజెత్తరు అప్పే ఏసడు
గంతేగా మెసేయల్ రాయలా ఉహ్ సరే
కష్టమైతాంది అస్సలు ఎట్ల బతుకుడో ఏమో
ఇంక మన అమ్మ నాన్న మనన్ సదుపిచ్చిండు ఉహ్ ఐన సదువ్ కుర్రోళ్ళు మంచిగ ఉండెటోళ్ళే ఎందుకు తెలుసా వాళ్ళు పొలం పనికి ఆ పనికి ఈ పనికి పోయేటోల్లు పిల్లలు చిన్నగున్నం మనం ఏ పని పోలేం
ఆ ఇప్పుడు మనం చదువుకోనీ ఆ జాబు చేయలేము ఇప్పుడు పోనీ పొలం పనికినికి పోదామంటే ఇటూ రాదు అటూ రాదు అది ఎటుకాకుంట అయ్యింది అందుకే ముందే ఏద్ చేసిన ఆలోచించి చెయాలె తొందరపడి నిర్ణయం తీసుకుంటె ఇగొ మన లాగ ఐతది.
ఇగ అంతే.
మీ చెల్లెలకి ఎప్పుడు అట్ల చేసుకోకని చెప్పు.
ఒక నిమిషం లైన్ లో ఉండు.